హలో వినిపిస్తుందా అండి వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది నాకు కూడా
మీకు బాగా కనెక్ట్ అవుతున్నా గానీయండి అన్నీ
ఏమి కనెక్ట్ అవ్వలేదండి
అవునండి మీ మీర్ ఎట్లంటే మెట్రో మాదిర్ ఉన్నారండి చానా స్పీడ్ చానా స్పీడ్ అని
మెట్రో అంటే స్పీడ్ ఇంకే అండి మీరేం ప కాదండి మీర్ ఏం వర్క్ చేస్తారండి
వేవేం వర్క్ చేయలేదండి ఐటీ బిటి
ఐటిబిటి అంటే
ఇంట్లో తిండం బయట తిరగడం
వావ్ వావ్ దానిక్కూడ్ శాలరీ ఇస్తారా ఏంది
అ శాలరీ ఇవ్వరండి ఇంకా దానికెందుక్ శాలరీ ఇస్తారండి ఫుడ్ ఒటే పెడతారు చూడండి
ఎవర్ పెడతారండి ఫుడ్డు
డింట్లో వాళ్ పెడతారండి
వావ్ వావ్ మీ ఇంట్లో వాళ్ళక్కడే ఉన్నారా అండి
అ ఉన్నారండి ఏవండి మాట్లాడతారా
ఉ ఇవ్వండి మాట్లాడతా మీ మమ్మీకివ్వండి మాట్లాడతా
అ లేదండి వాళ్ కొెంచం దూరం
పర్లేదుల్ ఇవ్వండి మీ మీద కంప్లైంట్స్ చాలా ఉన్నాయి ఇ చేద్దాం
ఏవ్ నాతో జెప్పండి అవ్ కంప్లైంట్ కాదో నేన్ జెప్తా
కంప్లైంట్స్ ఇవి జె మీ మీ మీదే ఉన్న కంప్లైంట్ నీక్ చెప్పకూడదు మీ మమ్మీక్ చెప్పాలా
ఉడదండి
అద్ అంతే దాని కంప్లైంట్స్ అనరప్పుడు
అవునా అవున్ పర్లేదండి చెప్పండి అవి నేను కన్వే చేస్తాను ఏం కాదు లేండి చెప్పండి ఆ బాన్నారండి మీంట్లో వాళ్ళంతా బా న్నారా ఇప్ డే సెలబ్రేషన్ బా జరిగిందాండి
ఆ బా జరిగిందండి
ఏన్ జేశారండి మీ ఫ్రెండ్ కేమన్నా గిఫ్ట్ ఇచ్చారా తో గిఫ్ట్ అంట పార్టీ ఇచ్చినారా
ఏం పార్టీదివ్ లేదండి కొత్చ్ ఫ్రెండు ఒచ్చిండి పానీపూరి తిన్నామండి అంతే పానీపూరి తిన్నాం టిఫ్ అ కేక్ కోసుకున్నాం కేక్ తిన్నాం ఫొటోస్ తీసుకున్నాం అంతే అండయిపోయింద్ బర్తుడే
అంతేనండి
ఇంగ్ అంతేండి ఏం పెద అదే నేను పార్కుకి పోయ్ అకడ ఫోటస్ తీసుకొన్ ఒచ్చినాం ఆక్కడ మాక్క వాళ్ ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంటే ఎంటి ఫీట్ రోడ్లు ప్రగతి పర్ ఆ ఏదో చ్ఛం ఆ ఉంటే అక్కడు
మీరిద్దరే పోయినారా ఊహు
ముగ్గురం పోయినం
అవునా అండి మా జరిగిందా అండి మర్ అట్లంటే
ఊమ్ ఉమ్ అప్ప పర్లేదండి బా జరిగింది ఉమ్ హుమ్ అంతే అండి ఏం పెద్దగా ఎ సెలబ్రేషన్స్ ఎంలేవ్ సింపుల్ గా క్లీన్ గా నీటి గా
అంతే అండి ఇన్ బడే సెలబ్రేషన్స్ అనేవి పోయే కొద్ది ఇంకా ఎగ్జైట్మెంట్ అనేది తగ్గిపోతా లే లేదు అంటే పోయే ఓకే అండి మీష్ ష్ట ప్ర్రకారం మాట్లాడత పెరిగే
పెరిగేకొద్దీ
ఆ సరే అండి పెరిగే కొద్దీ మనకి ఎగ్జైట్మెంట్ అనేది తగ్గిపోతుంది కదండి
అవున అవునండి ఏం చేస్తం ఏజ్ పెరుగుతుందని భయము బాధ్యతలు
అవునండి అరె మీకేం బాధ్యతలు ఉన్నయండి
అంటే ఇంక ఏం బాధ్యతలు ఉన్నాయంటే ఇంక ఏం చెప్తామండి మేము
ఏందోటి చెప్పండి ఎందుకు చెప్ప
మా ఫ్రెండ్ ని కొంచెం బాగా చూసుకోవాలా వాళ్ళకి పార్టీలు ఇవ్వాలా
అవునా మీ ఫ్రెండ్ ఎవరండి
అను ఉన్నాడు లేండి అబ్బాయి వేణు అని మనోజ్ఞ అని వీళ్ళందరికీ పార్టీ ఇయ్వాల బర్త్డే పార్టీలు వాళ్ళకి
ఎప్పుడు ఇస్తారండి
ఎప్పుడు ఇస్తామంటెే డబ్బులు ఉన్నప్పుడు ఇస్తామండి
అవున అండి కొంచెం టైం డేట్ అవన్నీ చేప్తే వాళ్ళు కొంచెం ముందుగానే వస్తారు కదండి
అదే అండి వా ఫస్ట్ సిని మనీ అరేంజ్ చేసుకొని వాళ్ళకి చెప్తాను
అవునండి కొంచెం ఇచ్చేది ఏదైనా మనం లైఫ్ లో గుర్తుండిపోయే విధంగా ఇవ్వండి
అంత అంత ఇవ్వాలంటే కొంచెం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ టైం పడుతుంది
అహా అంతే ఎందుకండి మీరు అనుకుంటే అవుతదండి మీరు అనుకోరు అంతే
న్వుతే పార్టీ అంట అంత బడ్జెట్ లేదండి మా దగ్గర
బడ్జెట్ అని కాదండి మనసు ఉండే మార్గం ఉంటుంది మీరు అనుకుంటే ఏంతసేపు పనిఅండి మీరు అనుకోరు అంతే
నాకు మనసు లేదు
ఎందుకు లేదండి మనసు హలో
హలో
మీకుందండి మనసు కానీ మీరు ఏ విధంగా అంటే మీరు మిరు ఎవరైన చెపింది నమ్మరండి మీకు మనసు ఉంది అంతే
లేదు లేదండి
మిరేలా చెప్తారు మనసులేదని
అది మీకంటే నా మనసు కాబట్టి
మీ మనసు అయిన సరే అండి మీకు తెలుసు తెలుసాండి మీకు మనసు ఉందని కానీ మీరు ఎవరితో చెప్పుకోరు అంతే మీరు అక్కడిదక్కడే ఆపేస్తున్నారు
ఏ అట్లా ఏమిలేదండి
మళ్ళీ ఏముందండి
మీకు సర్లేండి మీకు ఏమేమి వంటలుచ్చండి
నాకు చిన్నావే కొన్ని వస్తాయండి అంతే ఇంకా నేను బతక నేను బతకడానికి చేసుకుంటున్నా అండి అ
అదే లే బతకడానికి ఏమేమిచ్చు అన్నం పప్పు
అవునండి పప్పులైనా కొన్ని రకాలు ఉంటాయి కదండి ఆవని
ఏముందండి కొన్ని రకాలు నాకు చెప్పరా నాకు తెలీదు
కూరపప్పులు ఉంటాయి కదండి
ఏం ఎం అక్ర్లున్నాయి
న మీ ఇట్లా ఆకూర్ లన్ని పేర్లాడితే తెల్దండి జస్ట్ ఆకూర్లో తీసుకు
ఊర్ల ఆకులు తెచ్చేసేది చేసే పప్పు వేసందిని పిచ్చాకు వేపాకు తీసున వేకపాకురస్తారా
లే లేదు మాకు కొన్ని కొన్ని ఆకూలు ఆకూరలు తెలుసు కదండి ఇంక అట్ల అని చెప్ప ఇ వేపగా తీసుకొని వచ్చి వేసామంటే
మకు చెప్పాలి కదా ఇది ఏం పప్పువాలని అడిగితే ఏం చెప్తారు
అప్పుడా పప్పంటా రండి అంతే ఏం పప్పు అంటే తింటే తినండి లేకుంటే లేదంట అండి
ఊ అట్లేన నడీ గెస్ట్లనీ ట్రీట్ చేసే విధానం
లే లేదండి నేను అట్లా చేయనండి
మరి నేనే వచ్చా మీ ఇంటికి మీరు మాకు పప్పు పెట్టారు ఏం
అప్పుడు నేను పప్పు పెట్టను కదండి చికెన్ చికెన్ పెడుతాంట అప్పుడు అపుడు నాకి ఇజీ అవుతుంది చెప్పడానికి
ఈ చికెన్ లో ఏం చేస్తారు ఓన్లీ చికెన్ కర్రీనా నేన్ నే చికన్ కర్రీ తినం
ఎందుకు తినరండి
మేమ్ మాకి ఇష్టం లేదండి చికెన్ కర్రీ
మటన్ కర్రీ
మట్టన్ కర్రీ మీకు రాదు కదండి
రాకపోయినా చేస్తామండి
నేర్చుకొని చేస్తారా వావ్ వావ్
అవునండి అంతే అండి గెస్ట్ కి మేము ఎక్కువ మరది ఇస్తాం కాబట్టి గెస్ట్ కి ఒక చిన్న చిన్న లోటు జరిగినా మా మనసు చాలా బాధ బాధ పడుతుందండి అందు కోసము అవునండి ఎప్పుడు గెస్ట్లని బాధ పెెట్టేకే పోమండి
మీ చాలా పెద్ద మనసు అండి
అదేండి పెద్ద మనిషి కాబట్టి పెద్ద మనిషి మీద ఆలోచించి మంచితనంతో గెస్ట్ల అందరినీ మంచిగా చూసుకుంటామండి
అదే అది చాలా పెద్ద మంచిం అందుకే మీ ఇంటి చుట్టూరు ఎప్పుడు గెస్ట్లే ఉంటారు కదండి
ఆ నా ఇంటి చుట్టుపూడు అంటే ఎవరు ఉన్నారండి ఎవరు రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇ
ఆ ఎందుకు భయమా మీ మీ మీరూ చేసే ఫుడ్ ఏమైనా వచ్చిందని
ఆ అట్లేంలేదండి ఆ విధంగా కాదు మా మా ఇంటి దగ్గర ఎవరు రారండి మేమే ఉంటాం ఎప్పుడు ఇంకా
మీరే బ ఫుల్ గా చేసుకొని ఎంజాయ్ చేసుకొని తినేసి
మా ఇంట్లో వచ్చేసి ఇంక మా అమ్మనే చేస్తుందండి మేం
పోనీ
ఓ ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు
నేను ఇక్కడే మారుతుాన్నాను ఇంటి దగ్గర చూస్తా నాకు తెలసి
అదే అండి ఇంటి దగ్గర వచ్చేసి ఇంక మా అమ్మనే చేస్తుందండి అంత మేము అసలు ఏం ముట్టాకపోాము ఏదో కొంచెం కావాలంటే చేస్తాం అంతే హలో హలో హలో హలో హలో